హలో
బాగున్నవారా.
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాంట ఏం చేస్త నా ఏంటి మంజ ఇట్ లేదు అసలు
ఆ కొంచెం బిజీగా ఉన్నాలండి
ఆహా అదే నీకు మాట చెబదామని ఫోన్ చేసి మా బాబు ఫంక్షన్స్ ఉన్నాయి ఆ అవును ఆ బాబు ఫంక్షన్ ఉంది మరి అందరు రావాలి అన్నయ్య కూడా చెప్పండి ఇంకా మేమైతే కార్డ్స్ ఏం ప చెట్లేదు ఇక ఇంటికి రావడానికి టైం లేదు అండి అందుకు చాలా మందికి ఫోన్ లోనే చెప్తున్నాం ఏం అనుకోకండి ఫోన్ లో చెప్తే
ఓ ఏం పర్లేదండి అట్లాగ ఏం లేదులేండి ఆ మన వాళ్ళు అనుకుంటేనే చెప్తారు కదా ఆన్లైన్ లో
ఆ ఆ అదే ఇలానే ఫ్యామిలీ ఫోన్ లోనే చెప్తున్నాము.
ఎప్పుడండి ఈ మంత్ లో నేనా
ప్లేన్ నేనే అండి ట్వంటీ ఫైవ్ కి
ఊహూ
హ్మ్ పంచెల ఫంక్షన్ చేస్తన్నా మా బాబుకి
ఆహా
హ్మ్ అందరు రావాలి మరి మర్చి ఆ గ్రాండ్ గానే చేస్ ఉన్నామండి
ఆహా ఆ
హ్మ్
ఏం చేస్తున్నారు స్పెషల్ ఏంటి ఆ రోజు
ఆ స్పెషల్ అయితే నాన్ వెజు ఆ ఆ పెట్టామండి ఆర్డరిచ్ ఇచ్చామండి చాలా వరకు ఇంగ ఇంట్లో ఏం వండట్లేదు చాలా వరకు బయట నుంచే తెప్పిద్దామనేసి సీ
ఎందుకండి బయట ఫుడ్ అంటే బయట కుదురుతదో కుదరో మళ్ళీ ఏ
అదేగాని మరి ఇంకేం చేద్దాం ఆ అవును అదే ఆలోచిస్తున్న అద్ అదే మరి ఇచ్చాం ఇంకా ఇస్తా అన్నారు మరి ఇచ్చారు
ఆ కొంచం ఒక త్రీ ఫోర్ డేస్ ముందొస్తే ఇవన్నీ మంచిగ చేసుకోవచ్చు
అవును నేను అదే చూస్తన్నాను మరి ఏమం పాలు మరి ఇంక ఏదో ఆర్డర్ ఇచ్ ఇస్తారో లేదండి మరి ఇస్తాను అని అన్నారు మా ఆయన మరి ఇచ్చారో లేదో అవు శ్రాడ్ చూస్
ఎందుకు ఇక అందరు కలిసి ఉండే ఇక కలిసేదే వాటి ఫంక్షన్లకి వాటికి కదండి
ఆ అవును
ఆ మరి ఇంగ అది కూడా అప్పుడు కూడా గలగ్ కలిసి మళ్ళీ చేసుకున్నట్టు ఉంటది అందరు కలిస్ కూర్చున్నట్టుంటది మాట్లాడుకున్నట్టు ఉంటది ఆ పండగలు అప్పుడే గదా కలుసుకునేది అందుకని అనిగ ఇ ఇట్లా చేసుకోవడమే మంచిది బయట ఆర్డర్ పెడితే మనం వాళ్ళు నై
డాల గల్ కల్పుతున్ డాల్డానే ఇంక నెయ్యి ఎక్కడ దాల్
ఉమ్ నెయ్యి చాలా కాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు డాల్డా తొటే చేస్తారు. అది తిన్నా మంచిది ఉండదు. ఇప్పుడు మనం ఎంత ఇంత చేసి ఆ ఒక్కదాం గొల్ ఇప్పుడం మంచిది గాదు కదండి
ఆ అవును నేను కూడా అదే ఆలోచిస్తు మీరు చెప్పా నాకు ఒక థాట్ వచ్చింది. అదే ఆలోచిస్తూనే నేను కూడా ఫోన్ చేసి అడుగుతాను ఒకసారి ఇచ్చారా లేదా ఆర్డర్ అనేసి ఇవ్వలేదని చెప్పతే క్యాన్సిల్ చేసేసేండి ఉమ్ అదే ఆర్డర్ క్యాన్సిల్ చేసేద్దామని చెప్తాం అనేస అజ్ ఆ మరి రావాలి మరి మీరే వచ్చి సహాయం చెయాలి అందరు ఒకట్రూ ఒక టూ డేస్ త్రీ డేస్ ముందే ఆ ఊమ్ ఇంకేంటండి విశేషాలు ఆ రండి రండి ఆ మటన్ చికెను పిష్ కైయి ఆ వెజ్ వెజ్ జ్ పన్నీర్ కర్రీ మష్ రూమ్ కర్రీ ఆ మంగ ఫ్రై బెండకాయ్ ఎంగదు
పన్నీర్ కూడా బయట రెడీమేడ్ కన్నా మనకి పాలు పోస్తారు కదండి మీరు పాలదే తీస్
ఆ ఆ తీసుకుంటాను బాబ బయట పాల్గలను కేంద్రం ఉంది మాకు ఓ మధ్యదల్ ఆ అక్కడ ఆడ చాము వాళ్ళు నాచురల్ గా చెపిచ్ ఇస్తామన్నారు నెయ్యి కూడా కావాలి కదా లోకి నీ కూడా చెప్పాము మ్ అదే పాన్ హడావుడిలోనే ఉన్నాము ఆ అదే చెప్ధాము
అట్లా చేసుకుంటేనే కొంచెం నాచురల్ గా మనం ఎన్న ఇ పెట్టేదే మనం తినడం కోసం ప్రతిది మంచి మనస్ఫూర్తి తింటే చాలు ఇంకా
ఆ అవును నేను అదే చూస్తున్నాను
మ్ అందుకని కొంచెం చూసి తీసుకోండి చికెన్ గానీ మటన్ గాని తక్కువకు ఉంటాయి కదా
ఆ అవును అవును ఇక తెలుసు షాప్ పేరున ఫోన్ చేస్తే ఇక తనకు తెలిసినోళ్లు ఉంటారు కదా ఫ్రెండ్స్ సవాళ్ళ ఇక తనే చూసుకుంటున్నారు హలో నువ్ చెప్దాం మనకు తెలుసు నా ఫ్రెండ్స్ కి చెప్పమ్మాయి అనేసి అన్నారు ఇక నేనే కాాల్ చేసి చెప్తున్నాను అదే బెస్ట్ అంటారంండి వంటలింగమ్మ చేసుకుందామంటారా
ఇప్పుడు అందరం కలిసిదే అప్పుడు కదండి మళ్ళీ మళ్ళీ గలవము మళ్ళీ ఎవరి ఇప్పుడు అసలు ఆ సాంప్రదాయమే పోయింది తెలుస అసలు
అవును వామ ఆ ఇప్పుడు ఏం లేదు అందరు గెస్ట్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు
అసలు నలుగురు మనుషులు తెలియదు దూ ఎట్లా మనం మనమే కాద మనం మనకి లేకనే మన పిల్లలు కూడా అలాగే ఇండివిజువల్ గా ఉండ
ఉంటన్నారు అవును అవును ఎంతసేపు ఇంటర్నెట్ న ఫోన్
అవును ఫోన్లు ఇంటర్నెట్ అదే ఇంతకు ముందు మన పెద్దోళ్ళ అందరూ కలిస్తే మన అందరం కలిసి మనం అందరం ఒక
పండగే ఆహా లేదు లేదు అవును
ఆ అసలు అట్లాంటివి అసలు అయ్యప్పుడు డ పోయినా ఆడుకోడాలు అంత మాట్లాడుకోవడాలు లేవు ఈళ్ళు ఎప్పుడు ఎవరెన్ ట్లో వాళ్లే
వాళ్ళే అవును
అసలు పిల్లలు గవ్ అసలు ఎవరైనా కలి కలిసి ఉండడాని కూడ వళ్ టూ ఇష్టపడట్లేదు ఇండివీజువల్
ఆ ఆ
ఆ సలా మనుషులు కలుద్దాము వీళ్ళతో ఆడుకుందాం అన్న థాట్ కూడా లేదు
కవును ఫోను ఏ ఫోను ఏ ఎక్కడన్నా తీస్ కెళ్ళాలంటే వాళ్ళు ఫోన్ తీసుకొని కూర్చుంటన్నారు ఊ అదేలే మరి చెప్తానులేండి చెప్పి ఆ కాన్సిల్ చేయమని చెప్తాను కాన్సిల్ చే కే మనం చేస్ కోర్చు కదా అందరం
ఫంక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు అందరం అన్ చ్చిగ కలిసిమెలిసి ఉండొచ్చు
ఆ అవును అదే ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఒక ఐడియా వచ్చింది అదే చెప్పా నేను కూడా ఫోన్ చేసి ఎ
కుంటు అసరన్
ఆ ఎంజాయ్ చేసినట్టుంటిది ఇట్లా వంటలు కూడా మంచిగా అవుతే మనం న్యాచురల్గా చేసుకుంటాం హ్మ్ అదే అదే
నేన్ చెప్పి చూడండి అతనికి చెప్ చూస్ ఇగా నేతి లడ్డూలని అవన్నీ